ఆ
ఆగే జోదత్త ఫీల్ అయితాంది నువ్ ఓడ ఓడతనూ
మెసేలే రీఫ్రెస్ గొడ్ రైట్
ఇగ మాట్లాడిగా ఎసినవ్ గద అయంత
ఆ
గయనకే జేసినవ్ గద మాట్లాడు కాదు ఆనికి మా మమ్మీ ఫోన్ ఇయ్యి అంతసేపు చిక్కానికి మీ మామ చిక్కాలో పోయాడు మమ్మీ చార్జింగ్ పెట్టుకుందంటే
ఎంత ఉంది చార్జిగ్ ఎంత ఉంది ఎంత ఉంది చార్జిగ్ ఎంత ఉందే
షాపు లోలే కని పయ్ మా మమ్మీ మాట్లాడది తల
మాట్లతావ ఫోన్ అంట జోతత్త తోని
ఆగు ఇత్తను
అది ఒక సావు సత్తందంట
ఆమె ఒక సావు సత్తాంది అట పో ఆయన కూసోవెట్టుకో అది లేదు అది ఇంట్లోకి పోయింది అది మాట్లడ ఆషు గాడు మాట్లాడతాడు పో ఆడు అలిగిడు
ఎందుకు అలిగిండు.
ఏమో మరి ఆడేందుకు అలిగిండు
ఏమో అలిగిండు అంట ఆసిద్ద్ గాడు
బాస్ ఉంది గొనీయలేదా ఎందుకని ఆ తొల్ తీయించాడు అక్కడికైన వారం వారం ఆ ఆ
మీరపకాయలు ఎంచుకున్నావ
ఏదో ఒకటి ఎయించుకుందం దా ఇగ అటిపప్ప ఏం తింటాం ఏమ్ ఏంచుకుంటారు పొయ్యి మీదన నేను ఒకడ పెట్టి ఏయించుకుంటాం మీరు అన్ని మషబోలి ఏతరంట జూడు మరి ఇగ అట్లాంటె అట్లాంటివి ఇట్లాంటే ఇట్లాంటివి ఎట్లిగ సిలిండ్రు అయిపోయిందంటే కొద్దిగూడ రాదా అంటావ్
అవునా నేన్
ఊహు కొద్దిగ దాండ్లో నింపాలి మరి గ్యాస్
పక్కనోళ్ళ ఇంటికివయ్ వడ్డొల్లింటికి పొయ్ వేయించుకొనత్త
అబ్బా ఎవరి ఇంటికనా పోయిఏంచుకోని రాపో అది నయ్
ఆ అదినయమ్
మళ్ళీ ఆళ్ళు గూడా రెండి ఈవ్వమంటారు మన్నొ ఏ మన్నా ఏంచితె
మా
మా కూడా రెండు ఇచ్చిపో మిరపకాయలు అంటారు ఆయంత
ఆ మరి నావి గిళ్ళు వున్నారు గదా వీళ్ళింటికి అయిపోవు అసలు
ఉ
ఒక ఐదారన్న ఎంచుకోల్ల లేకపోతే వట్టి పప్పు తినబుద్ధి కాదు
తినబుద్ది కాదా అట్టిపప్పు పచ్చడిగుడ లేదేమ్
పచ్చడి గూడా ఏం లేదు పుదీనా పచ్చడి ఎట్లుండదె
పా అదేం మంచిలేదు పుదీనా పచ్చడి ఎందుకో చేదు చేదు కారం కారం అనిపిచ్చింది తినబుద్ది గాల
ఎట్లా మరి ఇప్పుడు ఏందినల్ల ఆకలైతాంది నాకు
నాకు ఆకలైతాంది నేను పాస్తా అన్న అండుకుందాం అని వచ్చిన గాని ఆఇంట్లో సిలండర్ అయ్ పాయ్
చిన్నగా కొద్దిగామంట వెట్టుకొని ఎంచుకుందామా మిరపకాయల్
ఇంగ అదే నయం ఏం వండుకోరాదు గాని ఏంచుకుండే పెల్ల అయ్యేదాన గాంజులు ఏయించుకోవాలె ఆల్లేసి మూట వే పెడితే అయిపోతది గంజులు ఎట్ల ఏంచుతావ్ మషి అయితే తోమేయ్ ఏంజేత్తవ్ మరి పోగపోతూ ఉండని కర్రిగా అవే మంచుకుంటాయి కర్రెగాంజి లేదా
అవ్
పెట్టి మరి మరి తోమేషేయ్ ఇంకేంది ఏ పాపడాలెందుకు పాపుడాలు తినబుద్ది గాద్ మిరపకాయలైతే డాడి కా ఇప్పుడు పోసి తిన్న మరి
ఏమైందంటా
మరి రేపొత్తన్నవ నువ్వు హైదరాబాద్
రేపత్త నేను ఏ ఉండిగ ఏమి నేనుంటా అంటి గదా పోదాం
ఆడవోయ్ ఏం జేత్తొవ్ కార్సిన తప్పేముంది
ఈడేనకి ఎక్కువ ఖర్చు అయితది గాడి కన్న
ఈడేం కర్చ్ అయిద
కాదు ఇంకేంది ఒకటో తారీకు దగ్గరకొత్తాంది
అ అంటే ఇప్పుడు అందుకే పోతాండా
ఎవరు
అయిననే కారయనా
అందరికి వచ్చింది గదా ఒకటే దాంట్లో
జాగ అందుకే పోతాండా అంటన్న ఎప్పటి నుంచి ఎక్కుడు
ఒకటో తారీకు నుంచి ఎక్కుతా ఇంకేమి
ఒక్కటో తారీఖంటే ఇప్పుడు కదా ఇరు ఇరు ఆరు
ఇంటర్వ్యూలు అవి ఉంటాయి కదా నాకు ఆల్రెడీ వేరే జాబ్ ఉంది అది జాబ్ పుతుంకోటి హోండా షోరూమ్ ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇప్పుడు లైన్గా
అవునా మరి దేంతో జాయినయి దేంట్లో ఎక్కువ అయితే దాంట్లో జాయి న్ గా మంచిగా
అట్లా కాదు మన మేనేజర్ ఎవరు ఉంటే దానిలో జాయిన్ అయితే మనకు మీదనకు
మన మేనేజర్ ఎవరు ఉంటారు
మన మేనేజర్ ఉండడా మా బాగుంటాడు
ఓహో మల జీతము అది బయ ట కూడా దొరుకుతయా
ఆ జీతము దుర్క పడతావా మీద ఏమని ఏడ్చ
ఉహూ అంటే ముగ్గురికంటే ఒకటే దాంట్లో ఎవడి ఇస్తాడ అని
ఇత్తారు ఆల్రెడీ ఎప్పిడు మొత్తం టీం ముంది నాదగ్గరా అని చెప్పిండు
ఉమ్
ఉ ఇత్త రు ఎక్కడికైనా నీకు టీమ్ టీమ్ ఉంటంది కదా టీమ్ అంటే ఇంకా టీ అ ఇస్తారు
అవునా అట్ల కూడ ఉంటాదా
టీమ్ ఉంట కా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ముగ్గురు టీమ్ అన్న కదా
ఉహూ మరి ఆ ఒక్క పిసా అన్నా ఎందుకు అట్లా వేరే
అనునే అయనే కాష్ట ఆయన సర్వీస్ మేనేజర్ వాళ్ళకి ఎంత కష్టం ఆయన బాధ ఎత్తం అలా
వాళ్ళంతా అట్లనే
వేగా మీదా న యాబై యాభై అంపిత్తరు
ఏ
ఆ ఏ ద ఏ ఏ దొరుకుదో అమ్ముకుంటాడు ఏది దొరుకుతది అమ్ముకుంటాడు
అవునా
ఒక్కరోజు పది పన్నెండు వేలు సంపయిచ్చును ఒక రోజు మొన్న నే ఉన్నా
నీ అవ్వ
కానీ ఏం ఏం లాభం
ఏం లాభం గదే
ఒక రూపాయ కూడా ఇయ్యా
పాపం ఎందుకట్లా చేస్తారు అసలు ఘోరం మళ్ళీ ఇళ్ళని చూసినా పాపం అంట నాకు మొన్న మొన్నా డున్నా కదా పాపం అదే ఎక్కువ రోజులు ఉండను పైసల్లేవు
ఆ
షుగర్ టాబ్లేెట్ లకు బిపి టాబ్లేట్లకు పైసల్లేవు అటు పెద్దపాపకి లేవు
అవునా
ఆ అటు ఆయనకు లేవు. అటు ఆ ముగ్గురు పొరగాయలు అటున్న అటుదివు.
ఆ నేను కూడా తెత్ కదానే. తెత్త కదా ఏమనది పెద్ద కదా తినేటి. తాలాపేడ రొటెలు చెస్తారు రెండు రొట్టెలు రెండు రొట్టెలు తేవాలా నా.
ఎందుకు గడుక ఉండనే వండుతోంది అమ్మమ్మ.
గడకా గడక వండుతుంది కదనే. తిన్నావా గడక తిన్నావా.
తినది గట్లాంటి మనిషి.
తింటదంట అదే దానికి ఇష్టం అంట, హ్మ్. గట క ఇష్టంమంట, ఎట్లా మరి ఈరోజు అయ్యి కంప్లీంట్ అయితాయా.
ఆ, ఆ.
కంప్లీంట్ అయితే అంటావా ఇరోజ టాస్క్.
కంప్లీట్ చెయ్యాలి మరి, ఇప్పుడు నా ఎన్నయినాయి మూడయినాయా.
నియా, ఏ మనషకి ఐదుర, ఆరు ఏడుస్త ఏడుగుడస్త అటట్టున్నాయి.
గదే మరి గట్లనే మాట్లాడకుండా పోతే. అయితే అటు మా మమ్మీ ఫోను ఇడు జ్యోతత్త ఫోను. కొద్దిసేపు జ్యోతి అత్త తోటి పెట్టు.
కానీ ఇద్దరి ఇద్దరి కావు డౌట్ అనిపితాది. టైం లేదు.
అయితేయి టైమ్ ఎందుకు లేదు ఇప్పుడు టైమ్ ఎంత అయితా అంది ఎనమిదే అయితాంది. ఏనామిది నర. తొమ్మిది నర పదినర పదకొంన్నర, మూడు గంట.
నేను అక్కడికి వేరే వేరే వేరే టోళ్లకు చేస్తా నేను. ఒక ఐద ఐదు కాళ్లు.
మా చేయి. ఆ ఫోన్ లో కూడా పదే ఉన్నది చార్జింగ్.
అతను లేడు మరి లోపలే సీరియలు సుస్తానట్టున్నాడు.
నా దగ్గర ఇంకొకటి పాత ఫోన్ ఉంది అలా తాత నెంబర్ లో లాగిన్ అయినయి తాతకిత.
ఆ నేను కదే అంటా నా తాత నెంబర్ లాగిన్ అయ్యి. అది చిక్కుగానికి ఎవరు కన్నా ఇతే. మంచిగా నే ఉంటది ఇగా ముచ్చట ఆ ఆ ఆ.
సత్తె సర్లే, లే.
ఆ
సప్త అల్లే అల్లే అంటడిగా.
ఎవరు.
ఆటో. వాళ్లకు గలత లేదట. అవును మీ అక్క బిడ్డకి ఏమైంది. ఏం రద్దీ పడిందస్తుందట, మల్లొకసారి చెయ్. ఓపెన్ చేసి. ఓపెన్ చేసి పెట్టమనుమళ్ళ ఒకసారి, ఓపెన్ చేసి పెడితేనే రద్దీ చేయబడింది యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మళ్ళ అంటాది. డౌన్లోడ్ కాదు అప్డేట్ చేసుకోమమంటది.
అదొక్కటి కరెక్ట్ చెప్పు స్క్రీన్ షార్ట్ పంపించు అదొక్కటి సెట్ చేయమని ఐదు కాలు ఉంటేనే అయిపోతాయి అందాదా.
మీ అక్క బిడ్డఫోన్ వాడదా ఎక్కువ.
ఫోన్ అదే ఒకసారి కరెక్ట్ చెప్పు అ తెలియదు ఒకసారి కరెక్ట్ చెప్పినా అకో ఆదుళ్ అయిపోతాయి నెంబర్ ఉంటే ఆన్ని పది కాలు అయిపోతాయి అప్డేట్సన్ నెంబర్ తప్పు ఏదో ఒకటి రద్దు అంటది అట్ ఒకారి ఊతే కరెక్ట్ ఏర్పడుదు స్ తన్ చార్ట్ వేట్ మని ఒకసారి
అ ఏమత్ర అందీన్ష ఏమ చె డౌన్ అడే ఏమ అబ్ ఉసాతయితే మద
సర స్క్రీన్షాట్ ఏ పెట్ మ
గ్రీన్ షార్ గ్రీన్ షార్ట్ అ పెట్ ఒకసారి అదే వస్తుతుంద నాక
ఆ తలటయితాడా తాత తాతను కూడా ఒక ఈ కాదుం మాట్లాడిపితే నది అయిపోతుంది అ టేనే
మరి అందుకే అంట అన్న
ప్రధానం మరి ఇక్కడ ఎవరుు లేరు మాట్లాడే వాళ్ళువు డ పక్కం అమ్మ మాట్లాడిందా
హ
అవునా
ఇం మమ్మీ మాట్లాడుత అయపోతా జల్జంలి ఒకసారి ఏసి అడుగ
అవునా
నా అఐదు మాట్లాడతారు ఆ ఆ అడువ
గట్కాందా
ూఎయిందింద
మరి మరు కలించుకోవాల మరి సరే సరే మరి
అ స